నైట్ పదకొండు అయిందండికమా నైట్ పదకొండు అయిి ఆ తిరుమల వెంకటేశ్వర్ల స్వామి బస్ స్టాండ్ దగ్గరలో ఉ పడుకున్నామండి
అంటే ఇప్పుడు తిరుపతికి వెళ్తే ట్రైన్ లోనే వెళ్ళాలినా అండి బస్సులో వెళ్ళలేమా
బస్సులు ఉండయండి ట్రైన్లే ట్రైన్లనే వెళ్ళాలి ట్రైన్ లో గుంటూరు శ్రీశైలం కాశీ ఇవన్నీ దాటిపోవాలండి చిన్న చిన్న ఊర్లు వస్తాయండి అసలు గాలిలో పోయినట్టు అనిపిస్తుందిండి ట్రెన్ లో పోతే
అంటే ఎక్కడికి వెళ్ళి ఎక్కాలంటే సైను
అంటే కాజపేట వరంగల్ కాజుపేట ట్రైనింగ్ ఎక్కాలండి
ఆహా అక్కడ వెళ్తే డైరెక్ట్ తిరుపతి తీసుకెళ్తుదా
అవునండి పదవి కృష్ణాగా ఎక్స్ప్రెస్ ఆ పద్మాద్రి ఎక్స్ప్రెస్ అది ఉంటాయంండిే ట్రైన్లు
అంటే మనం ట్రైన్ ఎక్కినాక టికెట్ తీసుకోవడమా టిక్కెట్ తీసుకుొని ట్రైన్ ఎక్కడమా
లేదా టికెట్ తీసుకున్నాకనే ఎక్కాలండి
ఉ
కొంతమంది ఇక వెళ్తాంనగా ఒక ఇరవై రోజుల ముందే బుక్ చేసు తీంటారండి అట్లా వాళ్ళకు సీట్లు ఉండయా సీట్లు ఉండయాని గుడ్ చేసుండి మాకు సీట్లు దొరికినాయియండి ఫ్రీగానే వెళ్ళామండి పీగనే వెళ్ళాం కాని అక్కడ వయేసరికి పదకొడు అయిందం పదకొండు అయిన తర్వాత ఇక తెల్లారిందండి తెల్లారి మళ్ళా డైరెక్ట్ మల్ అ్రేశ్వరా కాం మెట్ల దగ్గరికి వెళ్ళామండి
హ్మ్మ్
వెళ్ళలి స్నానాల గ ఇట్లా చేసి బట్టలు గిట్ల పిండు ఆ పిండికోలేదండి పిండిపోలే అట్నే పెట్టుకున్నాం ఆ బాట్టలు పిండుకున్నాం పిండుకని ఇక బ్యావలో పెట్టి పెట్టుకున్నామండి లాకార్లు వేస్తారంండి పైకి పోతాయి మెట్లా అంటే కొండ పైకి పోతాయి అన్నట్టు మేము ఎట్ల మించి నడుచుకుంటా పోవాలి కదా
హ
ఆ మెట్ మెట్లకి మించి నడుచుకుంటా పోతా అంటే ఇవాళ లాకర్ లోకి వేసి పెడతారండి చిట్టీలు నెంబర్ ఇట్లా బిల్ల లాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ప్యాంట్స్ లాగా పెట్టి పైకి పోతాయంండిక కొండ పైకి పోయినాక అక్కడ ఒక రూమ్ ఉంటదండి ఆ రూమ్ లో పెడతారు మనం పోయేసరికి మనం పొద్దున బయలుదేరితే సాయంత్రం ఆరు ఐదు అయితు కద అండి కొండపైైకి వెళ్ళే సారు ఆ ఐదు ఆరు అయితుదండి ఆ
మరి లోపట నీళ్లు లంచ్
పోతాండ పోతాంటే ఉంటాయిండి కిరాణా షాపులు ఉంటాయి హోటళ్ల్లు ఉంటాయి అన్నిీ ఉంటాయిడి
అంటే మనం కొనుక్కకుొని తికుండా పోవాలినా
అవునండి మూడు వేల ఐదు వందల యాభై మెట్లుంటాయంండి
వామ్మో ఆ
పర్వతం కూడా నడిచామండి అసలు పోతాండే పోతాండే దేవుళ్ళు వస్తాయి ఆంజనేయ స్వామి వస్తది ఒక్కొక్కరుయితే వికలాంగులు తలు లేనివారు చెక్క చె్య లేనివారు అందరుూ మోకాల పైన నడుచుకుంటూ పోతారండి
అ
మా పిల్లలు కూడా మోకాల మీద నడిచారండి ఒక జోగు చెయప్పనండి మా ఆంటంటి ఒక రెండు మెట్లుల అబో అన్నదండి న నేను నాకు నేను మాకు బాబు రావాలని నలభై ఒక్క మెట్లు ఎక్కానండి నలభైఒక్కటో ఇరవైఒక్కటో మే పెట్టానండి మళ్ళీ హానాగుబో మళ్ళీ నాకు కొడుకు బుడితే నేను మెట్లకు హ్మ్ పసుపు కుంకు మ్ బొట్టు పెట్టి ఆ ఆరతి కర్పూరాలు పెడదానని మొక్యానండి
అన్నీ మెట్ల కా మరి ఓ మీకు రెండు మూడు రోజులు పడతట్టుందండి అట్లయితే
మేము అప్పుడే నాలుగు రోజులకి వచ్చినామండి ఇంటికి
అట్ల కాదండి ఈ మెట్లకు పసుపు బొట్లు నువ్వు పెట్ ట్టి ఆరతి కర్పూర బిళ్ళలు బెడితే
మ్మ్
మరి ఎన్ని రోజులు పట్టాలండి అట్లా కాళ్ళ తోటిపోతనే పొద్దుటి నుండి సాయంత్రం పడతాది అంటారు ఉత్తగ నడుస్కుంట పోతెన
పెట్టుకుంట ఆ అట్లా తెల్లారిన తెల్లారి పోతాం అట్లా పెట్టుకుంట పెట్టుకుంట తెల్ల వారుజామె అయ్యేదాకా పోతం అట్లనే పోతాంటే పోతాంటే పనిసం పనస పండు చెట్లు ఉంటాయండి మస్తనిపిస్తుంది అదిలంతా ఏడుకొండల పైన ఎట్లా దేవుడు వెలిసిండో ఎట్లా కట్టిల్లో గాని అక్కడ క్కలు ఉంటయ్ నెమలిలు ఉంటయ్ అది ఒంటెలు ఉంటయ్ అన్ని జంతువులు ఉంటాయిండి పార్కింగ్ లో చసి పెట్ ఇలండి బస్ లో బో బస్సులో వాళ్ళు అంటే తిరుపతిలో బస్సులు ఉంటాయి తిరుపతి బస్స్టాండ్‌లో పోయినాక బస్సులు ఉంటాయ్ కాని కొండల నుంచి వంకలు వంకలు వంకలు వంకలు పోతదండి బస్సు
హ్మ్ అంటే మీరెక్కే మెట్ల మించే పోతదా
ఓ మెట్ల సైడ్ పక్క పోండి మెయిన్ రోడ్ ఉంటదన్న డౌన్లు ఉంటదండి అది డౌన్లు ఉంట ది ఇది పైన ఉంటదన్నట్టు కొండ
అట్లగాదండి పొద్దున్న నుండి సాయంత్రం ఆకు దర్శనం వాష్రుూమ్ గిట్లా అయితే ఎట్లా బాత్రూమ్స్ గూడా ఉన్నయా అండి
ఆ బాత్రూమ్ పోతంటే తినుడు పోవుడు తినుడు పోవుడే సరిపోతాయండి అన్ని జరుకు అన్ని దొరుకుతాయండి అక్కడ
అవ్నా
హ్మ్ సరిగా బోతే బాగు గుర్తింది కదా పసుపు అగరబత్తీలు ముట్టించు కర్పూరాలు పెట్టుకొని పోవాలండి అది కోరిక కే నేను మొన్న హాస్పిటల్ కీ పొయినప్పుడు బాబు పడితే శనివారం స్నానం చేస్తానే మొక్కినానండి ఇగ అలానే ఉంటున్నా
మ్మ్ దేఉత్త స్నానమేనా మరి ఒక్క పొద్దును దీపాలు ముట్టి
మా ఇంట్ల మా అత్తమ్మ ఉంటదండి మా ఇంట్లో మా ఇంట్లో ఆ మా ఇంట్లో మా అత్తమ్మ దీపం ముట్టిస్తదండి ఒక్క పొద్దుండదు
హా ఒక్కపోద్దంటే నీసీ గిట్లా తినకుండుంటది
మ్ అంటే ఏవో పొద్దున అన్న అంటే మళ్ళీ ఇట్ల కూడా మొక్కినానండి కోరిక నెరవేరితే ఒకే ఒక్కటే పూట అన్నం తింటా అన మొక్కియా నండి హ్మ్ అదయినా కూడా అంత మంచి జరుగుతే అప్పులు ఒక మంచి ఇల్లు దొరుకుతనే మీ ఒక మంచి ఇల్లు కట్ కట్టుకుంటే తర్వాతనే అట్ల జేస్తనని మొక్కానండి
మ్మ్ హా
ఉన
మంచి జరిగితే ఏదైనా చేయడానికి సిద్ధమే కదాండి
ఈ ఒక్క కోరికనయితే నెరవేర్చినందుకు మళ్ళీ పోవాలండి పుట్టెంట్రుకలు ఉన్నాయండి మా బాబు పో మా వాళ్ళు పో ఎప్పుడు పోదాం ఇప్పుడు పోదాం అంటున్నారండి అప్పుడు మే లో పోయినామ్ అండి బాగా ఎండల్లో పోయినాం
నాకు కూడా ఎప్పటి నుండో తిరుపతి పోవాలని కోరిక బాగుంది ఉందండి అది మనకు తెలవదు
కానీ ట్రైన్ అసలు నేను కూడా ఎప్పుడు ఎక్కలేదండి ఎప్పుడు ఎక్కలేదు మస్త్ భయపడ్డానండి సామాన్లు పైన ఏసారు నిను మస్తు భయపడ్డానండి పిల్లలని ఏసుకొని అంటే భయం అది ఒక రెండు నిమిషాలే రెండు నిమిషాలు ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఆగదు ఉనాండీ తొందర తొందర గా పోతాది
అంటే మీరు ఏ టైం ఎక్కితే ఏ టైం కి దిగిరు మరి అక్కడ
పొద్దున ఎనిమిదిన్నరకు ఎక్కినామండి ఎనిమిదిన్నరకు ఎక్కితే నైట్ పదకొండు పదిన్నర అయిందండి
అప్పుడు ఆ టైంకి దిగి అక్కడ పడుకున్నారా
ఆ బస్ స్టాండ్ లో తిరుమల వేంకటేశ్వర స్వామి బస్ స్టాండ్ లో పండుకున్నాం అండి పండుకున్న తర్వాత ఇక మళ్ళీ ఏమ్ ఏమ్ చేసుకొని పొయినాం అంటే లడ్ లడ్డులు పూరీలు చపాతి మిక్చరు ఇవన్నీ చేసుకని వెళ్ళామండి తినుకుంట వెళ్ళాం కాని అది పర్లేదండి అక్కడ వాటరు అంటే ఇగరు ట్రైన్లలో కూడా అమ్మ వస్తాయండి బఠానీలు పల్లీలు అదే ఇదోటి అన్ని తినుకుంటా పోవుడే అండి ట్రైన్ లో కూడా
మ్మ్ ఇటుపొయి డబ్బులు ఉండాలే చానా
అవునండి
ఉహు
ట్రేను లో అసలు మా ఊర్లో షా దువ్వడానికి ఏదన్నా వాటర్ గిట్ల పట్టి పట్ నీళ్ళ ట్యాంకులు ఉంటాయిడి ట్రైన్ అగినాక అడ అక్కడ వాటర్ పట్టు కొనస్తే అది ట్రైన్ పోతుదేమని భయపడేదండి వీళ్ళు తొందర రాకపోయిది ట్రైన్ పోతే మళ్ళీ మిస్ అయితే మళ్ళా దొరకారు కదా
అంతే తెలవనిపా ఘోరం
ఆ ఘోరం అయితాదండి
మరి ఇప్పుడు పోతే ఎప్పుడు పోతారండి మరి ఇప్పుడు అన్ని ఎండాకాలమే కదా
అ మార్చి నెల లాస్ట్ కన్నా మే లో అన్నా పోవాలండి ఎందుకంటే కొంచెం చల్లగ ఉన్నప్పుడే చూసుకొని పోవాలి కానీ ఇప్పుడు మే లో బాగా కొడతాయి కదండీ ఒక టెన్ థౌసండ్ టెన్త్ టె థౌ టెన్ థౌసండ్ అయితేనే వెళ్ళి వస్తామండి ఇంకా అవి కూడా సరిపోవ్వండి
ఏం సరిపోతాయి పిల్లలు అంటే ఒక్క మీరే వెళ్తారా మీ అత్తమ్మ ఇట్లా కూడా ఎవరినన్న తీసుకెళ్తారా
ఇది మాకు దరిద్రానికి ఉండరా అండి తీసుకుపోవాలి కదా
అయ్యో అత్తమామ దారిద్రం అయిండ్రా అండి
ఆమె నన్ను అన్నప్పుడు అనమండి
మనం మనల్ని అన్నది లెక్క ఉండదండి వాళ్ళని అన్నదే లెక్క ఉంటదండి
అవున
ఆ ఇప్పుడు సూడ రాదండి ఇప్పుడు అత్తమామ ఎన్ని
వాళ్ళు ఏదన్నా దేవు లం చేసుకుంటే మంచి సంభ్రంగా చేసుకోవాలని పెద్దలు కోరుకోవాలండి మొక్కుకోవాలి అట్లా ఏదైన్నా వసినప్పుడు గొడవలు వయడం గెలకడం లల్లులు చేయి పయడం అట్లా పెడు అయితే నచ్చదండి నాకు అందుకే నాకు చెప్ప పోవటప్పుడు ఏదన్నా ఒకటి లొల్లి తయారు చేసుకొని కూర్చుంటారంండి
అ
మూన్న సమ్మక్క సారక జాతలో అసలు ఒక అంత ముందు గొడవ పెట్టుకున్నారట అండి అది మధ్య అనుకుంటే ఏముందిదాండి
హ
అనుకుంటే ఉన్నది వేరే రోజు అనుకోవాల అనుకుంటే ఈగ ఆ రజు సమ్మ క్కసారక్క బియ్యం పోయడానికి కూడా ప్రశాంతంగా కూడా పోయలేదండి నాకు మేడారం జాతరలో నాకు ఓ డాక్టర్ కడ్డి దాకిందండి బ్లెడ్ పోసిందండి బాబు ఎత్తు బెల్లంమండి పంచుతుంటేనే రక్తం ఆకుండా పడ్డదండి ఆగిన రక్తమే వాళ్ళ బిళ్ళ మంచుస్తుంటే పడ్డదండి ఆ వాట్ల గొడవ చేస్త స్తున్నని అందుకే నచ్చట్లేదు
అట్ే అండి మా సేమ్ సిచ్యువేషన్ అంతా చేస్తా అంతా చేపిస్తది తీర బియ్యం పోసేటప్పుడు గొడవ చేస్తాదండి ఎ బిఏం పోయ్య న కూడా ఎప్పుడు కాదే నా అది కూడా సే సిచుయషన్
మస్ ఏడిపు వస్తదండి అసలు మా ఇల్లు మాకుంటే మ వేరే వాళ్ళ దగ్గ అంటే వేరే వాళ్ళ కింద బానిసలాగా ఉండలేమని అట్లా అనిపిస్తుంది అం బతిలాడిచ్చుకున్నాడు బాగాండి ఆ
ఇప్పుడు మా ఇల్లు మాకైతే మాత్రం మాకే స్వతంత్రం ఉందా అండి లేనే లేదు కదా
అవునండి
ఇల్లు సొంతం అని అంటే ఎవరు లేకుండా ఓన్లీ మన వరకు మనం ఉంటే మన స్వతంత్రం అన్నట్టు
ఆ ఎవరన్నా ఎవరన్నా ఎవరన్నా చుట్టాల కూడా సరిగగా అసలు మా మా చుట్టాలు ఎవరైనా వస్తే కనీసం అసలు ప్రశాంత ంగా తినరు వెళ్ళారంండి ఎవరు అని ఉంటే మన ఏదైనా గులుకడమే
అంతే మా వాళ్ళ వస్తే కూడా ఇప్పుడు వచ్చిన వాని కూడా మందలు ఇయనే మందలు ఇయ్యారంండి ఇంట్లోనే ఉంటారు ఇంట్లోనే తింటరు ఇంట్నే పంటరు ఎప్పుడుొచ్చిరు అయ్యో తిన్నరా చేసిరా సిికందేనా ఇద్దేనా ఒక్క ముచ్చడగురు రాద ం మా మమ్మీ రాక సంవత్సరం దాటిందండి మా ఇంటికి రాక
కండడి
మొన్న జీర వచ్చి వారం పది రోజులు వండుకుంటే కూడా రారదామ్మ అంటే కూడా మా మమ్మీ రాలేదండి ఎందుకంటే ఉంటదండి మాకు అట్లా సిచ్యువేషన్ ఇడు మందికి అ లాస్ట్ కొతరగా పెడతాను చేస్తుంది ఉన్నదే గాని
ట అయింది
పడి చేేస్తున్నా ఆ